ఆ బాగున్నామండి మీరు బాన్నారా అండి.
ఆ బాగున్నాం అండి.
ఏం చేస్తున్నారండి కాఫీ ఆయిందా.
కాఫీ అయిందండి పులిచ్ ఆ ఫుల్ చలి పెడతాంది వర్షం వస్. తండి
అవునా
ఆ మీ దగ్గరాలేదా
ఓస్తాందండి ఇక్కడ గూడా ఓస్తాంది
మ్మ్
మ్మ్ మరి చలికి ఏం చేస్కొలేదా అండి వేడి వేడిగా వంటలు
లేదండి చేస్కొలేదు ఇప్పుడే ఆఫీస్ నుంచి ఓచ్చాము
ఓకే
ఆ ఏం ఇంకా ఏం టైడ్ ఐపోయింది నాక్ చేస్కొవా లనిపియలేదు ఏమి
మ్మ్ మీర్ టీ కాఫీ తాగుతారా అండి
లేదండి నాకు ఆ హ్యాబిట్ లేదు టీ కాఫీ
అవునా
ఆ మీరు తాగుతరా
లేదండి నేను గూడా సేమ్ ఎప్పుడన్నా చనా హెడ్డేక్ ఉన్నప్పుడు తాగాలనిపించినప్పు ఇప్పుడు టీ తాగుతాను అంతేనండి
ఆ అంటుంటారు కొంతమంది అంతె చాలా హెడేక్ ఉన్నప్పుడు టీ కాఫీ లాగా
ఇప్పుడ్ రిలీఫ్ ఐతుంది బట్ నేనేమి ఎప్పుడు అట్లా తాగను గనీ ఏదో జ చనా రేర్ అండి ఎప్పుడో ఒక ఫైవ్ మంత్స్ కోసారీ రెండ్ సార్లు తాగుతానేమో మేబి అంతె
ఆ నాక్ గూడా అంతే అండి చిన్నప్పుడై చిన్నప్పు నుంచి లేదు చిన్నప్పుడు మా అమ్మ ఎలాగో కన్విన్ జేసి తిట్టి కొట్టి మరీ తాపిచ్చేది ఇప్పుడు ఇంకా అలా ఎవ్వర్ లేరు అలా చేసే వాళ్ళు
ఫ్లాట్ నేన టీ కాఫ్ ఫీ ఏమి ఇప్పుడు మంచిదేం కాదులేండి ఓన్లీ బ్లాక్ టీ గ్రీన్ టీ ఇలాంటివి తాగొచ్చు అవి హెల్త్ హెల్త్కు మంచిది గాని ఇప్ పాలు పోసి ఇదంతా అంతా మంచిదేం కాదండి హెల్త్ కి
అదే ఆ ఎప్పుడైనా గ్రీన్ టీ తాగుతుంటాను ఈ కాఫీ టీలు ఇవైతే ఏం తాగను మ్మ్ ఇంకేమండి మీరేం చేసుకున్నారు
ఇట్లా అట్ల ఏమన్నా చేయి
ఏం లేదండి ఎప్పుడైనా ఏ అంటే ఆఫీస్లో ఎప్పుడైనా తాగుతాను ఆ పొద్దున్నే టిఫెన్ దినకుండా ఏమన్నా పోయినప్పుడు అప్పుడు తాగుతాను
అప్పుడు గ్రీన్ టీ తాగుతారా
అవును
అంటే పరుగడుపున గ్రీన్ టీ తాగకూడదండి అవును ఇప్పుడేదైనా తిన్న తర్వాత ఇప్పుడు ఆ తిన్నతర్వాత గూడా హాఫెనవర్ తర్వాత తాగాలి గ్రీన్ టీ పరుగడుపున తాగకూడదు
మరి మా ఆఫీస్ లో ఒక అమ్మాయి చెప్పింది అంటే ఆమె తిని వస్తుంది కానీ
ఉమ్ తిని వచ్చిన తర్వాత అయినా పర్లేదు కానీ పొద్దు పొద్దున్నే తాకూడదు అది ఖాలీ కడుపుతో తాకు కూడదండి గ్రీన్ టీ
అవునా ఉమ్ ఈసారి ఇదే ఫాలో అయితా అండి, థ్యాంక్ యూ చెప్పినందుకు.
ఓకే సాయంత్రమేప్ ప్పుడైనా ఫే అంటే రీఫ్రెష్ కోసం అట్లా ఆఫీస్కి వెళ్లేసేసి వస్తారు కదా, అప్పుడు తాగండి బాగుంటుంది.
గ్రీన్ టీనా? అవునండి, నేను కానీ ఒక టూ త్రీ టైమ్స్ తాగాను గానీ అది తాగే కె అసలు నాకు కావడం లేదు అది.
హెల్త్ కి మంచివన్నీ అట్లనే అనిపిస్తయండి, ఇప్పుడు స్వీట్ అనుకో నార్మల్ గా ఎం ఎంత కావాలంటే అంత తింటాం, ఐస్ క్రీమ్లు గాని ఇట్ల బయటకి వెళ్ళినప్పుడు ఇట్ల పానీపూరి అవన్నీ తినడానికి అవుతుంది. హెల్త్ కి ఏదైతే మంచిది అనిపిస్తుందో అది మాత్రం తినరు ఎవ్వరు.
అదైతే కరెక్టే అండి, ఇప్పుడు కాకరకాయ ఎంత చేదు ఉంటుంది అది తినలేము. హల్త్కి మంచిది, వేపాకు అంతే.
ఆ నేను గుడ నైట్ కాకరకాయ మంచిదని నైట్ చేసానండి, ఎప్పుడో ఒకసారి చేసేది అది కూడా మొత్తం కూర అంతా అట్లనే ఉంది.
అవునా నాకు చాలా ఇష్టం అండి కాకరకాయ అంటే, మా అమ్మ చేస్తారు.
ఆ
ఇప్పుడు ప్రజెంట్ నేను హాస్టల్లో ఉంటున్నా కాబట్టి, ఆ కాకరకాయ అంటే తినలేకపోతున్నాను గాని, నాకు చాలా ఇష్టం మీరు చెప్తుంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది.
కాకరకాయ ఫ్రై ఇస్టమా, లేదంటే కర్రీ ఇష్టమా అండి?
కర్రీనే అండి, మా అమ్మ కర్రీనే చేస్తారు అంటే దాంట్లోకి కొంచెం బెల్లం గుడ ఏస్తారు. అందుకు కొంచం అంతా చేదుగా ఉండదు, నాకు చాన ఇష్టం మా అమ్మ చేసేది.
నేను గుడ ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉంటానండి, డైలీ చేయను హెళ్తుకి మంచిదని వం టూ మంత్స్కి ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను అంతే.
అవునవును, అంటే ఇవి తెలుసా మీకు కాసరకాయలు తెలుసా?
ఏంటివి?
కాసరకాయలు
లేదండి ఇంగ ఈ ఫస్ట్ టైమ్ వింటున్నాను.
అంటే ఇప్పుడు ఎక్కడైనా, వే అంటే వెజిటబుల్ మార్కెట్ లో కాసరకాయలని ఎలా ఉంటయి అవి చిన్న చిన్న గుంటయి.
ఆ
కాకరకాయ లాగే టేస్ట్ ఉంటది, అంటే అవి కూడా లోపల ఇత్తనాలు గట్టిగ ఉంటాయి చాలా.
అవును కాకరకాయ షేప్లో ఉంటాయా?
అంటే చిన్నగా అంటే ఇప్పుడు మన ఫింగర్ ఎంత ఉంది, దాంట్లో ఒక చ్ సగంలో సగం ఉంటది.
ఆ నేను కూడా కాకరకాయ ఫ్రై అని యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు వచ్చింది, దాన్ని గుడా కాకర కాయ అంటారెమో మేబీ
అహ కాకరకాయ అనరు, కాసర కాసరకాయ అంటారు.
ఆ
ఆ మా తాతకి మా అమ్మకి చాలా ఇష్టం అవి, ఎప్పుడు అంటే అవి చాన కాస్ట్ అదిగాక
మార్కెట్లో దొరుకుతాయాండి ఇవి.
ఆ దొరుకుతాయండి, అంటే అవి చాలా కాస్ట్, ఆ అది వేరుగా వాళ్ళు అమ్ముకునే వాళ్ళు గుడా వళ్ చాలా కష్టపడాలి అవి తెచ్చుకోవాలంటే, ఎలా అంటే ఇప్పుడు మామూలుగా చేన్లుంటాయి కదా
ఆహ్ ఆహ్
చైన్లలో ఎక్కడైన గట్టులకి తీగలు తీగల్ అల్లుకపోయి దాండ్లకు కాసింటాయి
ఉహ్ హు్ దొండకాయలా మీర్ చెప్పేది
ఆహా దొండకాయిలు కాదు
ఆహ్
కాకర్కాయలే మీకోక్కసారి మళ్ళీ ఫోటో పెడతాను
ఆహ్
కాకర్కాయలు గాదు కాకర్కాయలవి చిన్న ఆ చిన్నగుంటాయి చాలా
ఆహ్ ఎంతుంటుందండి కాస్ట్
కాస్ట్ అవి కేజీ వచ్చి రెండు వందలు అట్లుంటాయండి ఇంక బాగా డిమాండ్ ఉన్న ఇప్పుడైతే కాల్ కేజీని నూరు అట్లుంటాయి అంటే కేజీ నాలుగు వందలు
హు్ హు్
ఆహ్ అలా ఉంటాయి
అంటే వాటితో కర్రీ ఫ్రై అన్నీ చేస్కోచ్చా
ఆహ్ బాగుంటుందండి
ఆహా ఏమో అండి మేం ఫస్ట్ టైమ్ వింటున్నాను ఇంక
ఔనా ఒకసారి ట్రై చెయ్యడి మీరు గూడా
ఉమ్ చూస్తాండి మార్కెట్ లో గుడా ఎప్పుడు చూడలేదండి అలాంటివి ఏమ్
అంటే అవి ఎలా అంటే దాంట్లకి చిన్ అంటే ముసలి వాళ్ళు అలా పండ్లు లేని వాళ్ళు నమ్మల్లేరు దాంట్ల లోపల కొంచెం గింజలుంటాయి గింజెల్ కొంచెం గట్టిగుంటాయి ఆహ్ అలాగా ఈసారి ఎప్పుడైనా కనిపిస్తే తీసుకొని చెయ్యండి
ఓకే అండి
మేబీ ఈ బెంగళూర్లో వాళ్ళకి తెలిసుండదు ఇక్కడ అమ్మకపోవచ్చు
ఆహా
ఒకసారి మీరు యూట్యూబ్ లో అలా సెర్చ్ చేసి చూడండి కాసరకాయలు అని
ఆహ్ చూస్తానండి
ఉమ్ ఇంకేమండి ఇప్పుడేమ్ వంట జేషినారు
ఇప్పుడు ఇంకా చేయాలండి పాయసం చేశాను ప్రస్తుతానికి ఇంకా ఏమైనా వంట చూడాలి
ఔనా
అవునండి
నేను బట్టల్ అన్ని వాష్ చేసాను వర్షం ఓస్తుంది
ఇగ్ ఎప్పుడు వర్షం వస్తూనే ఉంటదండి ఇక్కడ బట్టలు ఉతకడానికి ఇబ్బంది అయిపోతుంది
అవునండి బట్టలేమో ఉతికేసాను పైన టెర్రస్ పైన ఆరేసాను మళ్ళీ కిందికి తెచ్చాను మళ్ళ ఎండ వస్తుందని మళ్ళ పైనేసి కిందేసీ ఇదే మారుస్తూనే ఉన్నాం లేదండి
ఉమ్
ఆహ్ అందుకే కష్టం అయిపోతది అవి సరిగా ఆరకపోతే మళ్ళీ వాసనొస్తాయి ఆహ్ ఆహ్ ఆహ్
నాకైతే వరండా ఉంది అక్కడ ఏసుకుంటానండి నేను
హ్ అలా అయితే బెస్ట్ ఇంకా కొన్ని కొన్ని అంటే నేను హాస్టల్లో ఉంటా కాబ ట్టి అవన్నీ కష్టము మామూలుగా ఇన్లల్లో ఉండే వాళ్ళయితే అవి ఇట్లా థ్రెడ్స్ లాగా వచ్చి పైపులు ఉండి అవి ఆటోమేటిక్ గా సిస్టమ్ ఉన్నాయి గదా కదా అవి ఆ అవి యూస్ చేసుకుంటారు ఇంకా ఈ హాస్టలో ఎక్కడ యూస్ చేయిస్తారు అవన్నీ ఇంకా ప్లేసే ఉండదు
అవును
అ ఇంకేమండి
ఇంకేం లేదండి చెప్పాలండి
ఉహు బాబు బాగున్నారా
ఆ బాగున్నారండి
అ
ఉమ్ ఇక్కడ ఈ వెదర్ కి ఇప్పుడు మీకేం తినాలనిపిస్త లేదాండి
తినాలనిపిస్తాందండి అయితే ఏం చేస్తాం అదే ఇంటి దగ్గర ఉంటే అమ్మ చేసి పెట్టేది ఇక్కడ బయట ఫుడ్ నేనంత ప్రిఫర్ చేయనండి బయట తినడానికి అంత ఇష్టం ఉండదు నాకు
ఓకే ఫస్ట్ గ్రేట్ అండి మీరు
హ అదే అండి అంటే నాకలా చిన్నప్పుడ్ నుంచి అలవాటు అయింది
అలవాటయింది గనీ ఇప్పుడు జనరేషన్ అయినా అట్లా లేదు గదాండి హలో
ఆ ఆ వినిపిస్తుందండి ఆ ఆ
చిన్నప్పడ్ నుంచి అలవాటు లేకపోయినా ఇప్పుడున్న జనరేషన్స్ ఇవన్నీ కామనే కదా బయట ఫుడ్ తినడం
అంటే మేము ఎప్పుడైనా మాకీ చిన్నప్పుడ్ నుంచి అలా అలవాటయింది కాలేజీల్లో స్కూల్స్ లో ఇంకా ఎక్కడి కెళ్ళినా గూడా మా అమ్మ ఇంటి దగ్గర నుంచి అన్ని ప్రిపేర్ చేసి ఇస్తుండే
అవునవును
ఇప్పుడు మేం మేం బెంగళూరు కచ్చిన ఇక్కడ హాస్టల్ లో ఉన్నా గూడా ఇంటికెళ్ళినప్పుడల్ల అమ్మ తో స్నాక్స్ చేపిచుకొని తీసుకొచ్చుకుంటాము
ఉ
అలా కొంచం బయట స్నాక్స్ కొనుక్కోవడం కొంచం తక్కువేంది ఇంటి దగ్గర నుంచే ఎక్కువ తెచ్ కుంటాము
మీ అమ్మగారు కూడా గ్రేట్ అండి ఇప్పుడు అంతా ప్రిఫర్ చేయ్యరు ఎప్పుడు ఎవరైనా స్నాక్స్ బయట కొనేసి పంపిస్తున్నారు ఇప్పుడు అమ్మ వాళ్ళు గూడా
మా అమ్మ గూడా ఒక్కొక్కసారి అంటే చెయ్యాలి అనిపియాల అన్నప్పుడు ఆ బయటికే ఎళ్ళి కొనుక్కోపోండి అంటారు కానీ అది మాట్ టకు మాత్రమే అంటారు మళ్ళీ లాస్ట్ ఫైనల్ గా నేను బస్సు ఎక్కేసె టాయ్యానికి చేస్తారేమో ఎలాగైనా
ఆహ
ఊ
అంటే ఎటువంటి స్నాక్స్ తెచ్చుకుంటార్ మీరు
అంటే కారాలు కారం బరొగులు ఇంకా అత్రసాలు
ఉ ఉ
ఆ ఇవుంటాయ్ గదా పా పాకం పొప్పు చెనగిత్తనళ్తో జేసేది ఆ
చిదేలేండి
ఆ అలాంటివ్ చేసిస్తారు ఇంకా పికిల్సు పండుగారము ఇంకా పచ్చళ్ళు అలాంటివన్నీ జేపిస్తారు
ఊ
ఊ ఇంకవే దెచ్చుకుంటామండీ చాలా రోజులుకొక ట్వంటీ డేస్ కీ సరి పడే అంతా గూడ చేసి పంపిస్తారు ఇంకొక నెల తర్వా త అలా ఇంటికెళ్ననప్పుడు మళ్ళీ దెచ్చుకుంటాము
ఊహూ
ఆ
ఇంకేంటండి మరి
ఇంకేం లేదండి సరే అండి బాయ్
ఆ ఓకే అండి బాయ్
ఆ